మరు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ కూర్చొని ఉన్నా
తిన్న ఏం లేదు కాలి
తిన్లే నువ్వు తిన్నావా
తిన్నా ఇప్పుడే జస్ట్
ఏం స్పెషల్
అది ఫిష్
ఫిష్
హ
తింటావా
తింటా లైట్గా
అచ్చా
మీది ఏం కర్రీ
సేమ్ పించ్
ఓహో
ఇయా
సూపర్ ఫ్రై
ఒ మాది కూడ ఏమ్ లేదు కాలియే
ఊ హు
వెళ్ళ్తున్నావా కాలేజ్కి
లేదు రా
నేను కూడా వెళ్ళట్లేదు
ఎందుకు
వెళ్లట్లే
అన్ని బోరింగ్ కదా
ఆవును
అందరు వస్తుందా కాలేజ్కి
ఆ ఇప్పుడు స్ట్రైంత్ అయితే ఎక్కువనే వస్తుంది
ఉహు ఎండింగ్ కదా అందుకనే
హా
బామ్మా లేక్ అ బందు కోసు ప లెక్చరర్స్ అన్ని వస్తుంది
ఒక టూ త్రీ లెక్చరర్స్ రావట్లేదు
ముహు తె టూ త్రీ పిరియడ్స్ లీజార్
హ
ఎంజాయ్
ఫస్ట్ లో ఎంజాయ్ ఉండే కానీ సెకండ్ థర్డ్ డే బోరింగ్ ఉంది హా ఫస్ట్ లేదు రేపుయేలట్లేదు
ఊహు
రేపు మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్కి రమ్మంది
ఆ
ఆన్యువల్ డే ఉంది కదా వాళ్ళ స్కూల్లో సో కొంచెం ట్వ టి నైన్త్ కి సండే రోజు ఉంది
ఉమ్
సో అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కదా కొంచెం చూద్దాం. అది ఇది అని చెప్పింది. ఆ సరే అని వెళ్తున్నాం
ఇంకా కాలేజ్ ఎన్ని రోజులు నడుస్తాయి
ఇంకా ఒక టెన్ డేస్ నడుస్తది అనుకుంటా
తర్వాత ప్రిప్రేషన్ వాళ్ళే
హా
ఉమ్ హు మా బాపు రే నిజం టెన్షన్ పెద్ద టెన్షన్ ఎగ్జామ్ అయితే మీన్ అయితే కెమిస్ట్రీ పా ఏమేమో ఉంది అందులో
కెమిస్ట్రీ కొంచెం బెటర్ బాట్ని చాలా హార్డ్ ఉంది కెమిస్ట్రీలో జస్ట్ ఆ సెకండ్ యూనిట్ మాత్రమే రియాక్షన్స్ రియాక్షన్స్ కెమిస్ట్రీలో సెకండ్ యూనిట్ మాత్రమే రియాక్షన్స్ రియాక్షన్స్ ఉంది హార్డ్ అనిపిస్తు మిగితా త్రీ యూనిట్స్ ఈజీ నే ఉంది. అయి
ఫస్ట్ ఈ ట్ అయితే ఈజీ ఉంది మిగిత రెండు చూడలే సెగండ్ చూస్తే అయితే నా మాకు అయి పంది
ఫైనల్ ఎగ్జామ్కి సెకండ్ యూనిట్ స్కిప్ చేసేసి, థర్డ్, ఫోర్త్ చదువుదాం.
ఆ
అల్లాయితేనే సెట్ ఇంకా రెండో సబ్జెక్ట్ జాలజీలో థర్డ్ యూనిట్ స్కిప్ చేద్దాం.
ఉ
బాటినీ లో చూడాలి. నేను బాటిని అంత చూడలేదు. బట్ చాలా హార్డ్ ఉంది బాటి ఇంగ అంతే
హే రెండు యూనిట్ అయితే ఎగ్జామ్ రాసినాం కదా
అయిన కూడా హార్డ్గా ఉంది. అంత పిచ్చి పిచ్చి ఉంది బాట్ ని
నాకైతే ఆ రెండు యూనిట్ ఈజీ అనిపిచ్చింది. ఒక్క ఒక్కసారి చాట్ జీపీటీ లో చూసినా ఎగ్జామ్ రాసి వచ్చిన ఊమ్
అందులో మనం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదివినం కదా అందుకే ఈ ఉంది
ఇంకా ఉన్నయి
ఇంకా చాలా
కామయంది మరి
ఆ అందులో ఏంటి పీసిఆర్, పాలిమరేస్ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా లాస్ట్ సెమ్ లో. దాన్ ముందు సెమ్ లో అవి ఇందులో ఇంకా ఎక్కువ లేంథీ ఉంది
బాపురే
ఆ ఇంకా వేరే టాపిక్స్ కూడా చాలా హార్డ్ హార్డ్ ఉన్నాయి
ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు వస్తాయి.
వస్తు అనుకుంటా ఇంకో ఫైవ్ సిక్స్ ఫైవ్ టు టెన్ డేస్ లో
డేట్ వస్తే చదవడం స్టార్ట్ చేయాలి.
ఈ సెమ్ కి కొంచెం తొందరనే స్టార్ట్ చేయాలి లేకపోతే కత్తం అయతం.
ఈ సెమ్ కి రిజల్ట్ తొందరగా వస్తాయి కదా
ఆవును
అమ్మా నెక్స్ట్ ఏం చెయ్యాలి
నువ్వేం ఎగ్జామ్స్ కి అప్లై చేసినవా
చేలే
ఎప్పుడు చేస్తావ్
ఏమో
చెయ్యి సిఫికేట్ అది ఎంఏ హిందీలో చేసే
చూస్తా మరి అదే అందులో కూడా చేస్తే నాకు హైదరాబాద్ లో ఉంచి చదివి అ
అప్పుడ నువ్వు నీ హస్బెండ్ ఇద్దరు అక్కడే ఉండచ్చు కదా
క
ఏంటి
ఎమ్ ఎ హిందీ చేస్తే కూడా హైదరాబాద్ లో టూ ఇయర్ ఉండి చదివి తర్వాత హైదరాబాద్ లోనే జాబ్ దొరుకుతుది కదా మ్
నువ్వు ని హస్బెండ్ హైదరాబాద్ లో సెటీలో అయిపోవచ్చు
అది కూడా కరెక్ట్ కానీ జాబ్ దొరక కదా కన్ఫర్మ్ దొరుకుతది
దొరుకుతది హిందీ లాంగ్వేజ్ త తక్కువ మంది చేస్తారు కదా
చూద్దాం
ఇప్పుడు మన కాలేజ్ లో కూడా హిందీకి లెక్చరర్స్ ఎవరు లేరు
మ్ ఏ ఆ ఎమ్ హింది చేసినాక మాకు కాలేజ్ లో వచ్చి లెక్చరర్
హా
మాకు వాళ్ళలా లెక్చర్ అవ్వడం అంటే టార్చర్ చేయడం
నువ్ ఒకవేళ అ అక్కడ హైదరాబాద్ లో ఉండద్దు అని అనుకుంటే ఏమన్న గవర్నమెంట్ ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు ఏమంటారు గవర్నమెంట్ టీచర్స్ కి ఉంటాయి కదా ఎగ్జామ్స్ అవి రాసెస్తే అయిపోతది నీకు మన ఊర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది
కానీ అంతా ఈజీగా దొరకది కదా
కానీ ఆ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా మనకి మనం ఎంత సీరియస్ అయిపోతున్నాం అసలు ఫ్యూచర్ గురించి
అవును
సీరియస్ గా ఫస్ట్ సెమ్ నుంచి ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ
మ్యామ్ మాకు ఒక్క గవర్నమెంట్ జాబ్ దొరకపోవచ్చు
నా
ఎంట్రెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావా
లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు బుక్స్ కూడా కొను కోలేదు ఇంకా
మ్
న
మీ ముగ్గురు నలుగురు ఒక్కటే కాలేజీలో వెళ్దావా వేరే వేరే
ఏమో చూడాలి ఒక్కటి దగ్గర వస్తే బెస్ట్ ఇగా అట్లా రాకపోతే ఏం చేయలేము
షేట్
కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు కొత్త కొత్త స్టార్ట్ అవుతది నాకైతే అది చాలా భయం వేస్తుంది కొత్త ఫ్రెండ్స్ అంటేనే
కొత్త వాళ్లు
ఆ మన వయసు తో ఎవరు ఉండరు కదా
మ్యాచ్ కాదు
హా మళ్ళీ వాళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లాంటి క్యారెక్టర్ మనల్ని ఎట్లా కతం చేస్తారో తెలీదు
వాళ్ళ లెక్క చేపిస్తే నేనైతే మీతోని మాట్లాడా
లేదు నేను అసలా మారను ఆ చూడాలి కొంచెం మిమ్మల్ని వెతికినట్టు అక్కడ కూడా మంచి ఫ్రెండ్స్ ని వెతకాలి
హ
మీలాంటి యొక్క మంచి ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకుంటాం మేము
ఎస్
బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఔట్సైడ్
కార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ టు యు
ఇంకా చెప్పు ఏం చేస్తునావ్
చూడు చూడు ట్రై చెయ్
సరే మరి తర్వాత చేస్తా
సరే
ఆ